హాయ్ అండి బాగున్నారా
బాగున్నం మీరు బాగున్నారా
మ్మ్ బాగున్నాం
ఏం చేస్ ఏం చేస్తాలేను కూర్చున్నాము మీరేం చేస్తలే
మెన్ కూడ కూచునే ఉన్నాం డిన్నర్ అయిందా డిన్నర్ అయిందా
ఆ కాలే ఇంకా మీది అయిపోయిందా
మాదింగా కాలేదు కాలేదు కాలేదు
కాలేదా రంజాన్ మ ఇది ఎట్లా అయింది
సూపర్ బా జరిగింది
బాగా జరిగిందా కొత్త డ్రెస్ తీసుకున్నారా
ఓ ఫుల్లు ఒక ఫైవ్ డ్రెస్సెస్ ఏమో తీసుకున్నాను మీరు
మేము కూడా టూ డ్రస్సెస్ కాటనే ఆ ఆ మేము కూడా కాటన్ తీసుకున్నాం హ్మ్
కో ఉంటది ఇక్కడ మా దగ్
అవును
అందుకే కొంచెం కాటన్ వేరే ఎక్కువగా వాడతాం అన్నమాట
ఆహా
హ్మ్
మా ఇక్కడ కూడ ఆ బానే ఉన్నాము. మీరు బాగున్నారా? మీ అమ్మ వాళ్ళు, ఇం పిల్లలు.
స్టిచ్చింగ్ ఎక్కడ చేపిస్తారు?
ఇంట్లోనే.
ఓ అయితే నా, మేం బయటె ఇవ్వాల్సోస్తది
అవునా! చాల ఎక్కువ డబ్బులు అంటున్నారు కదా! ఇప్పుడు బయ
ఓ చాల. అది అందుకే కుట్టించడం. అందుకే స్టిచ్చింగ్ చేపించడం ఇంక మానేస. రెడ్మేడ్ డ్రెస్సెస్ ఎ తీసుకుంటున్నా.
కాటన్ లో కూడా రెడీమేడ్ డ్రెస్సెస్సెన? ఉ మ్
ఇంక అవే బాగున్నాయి.
ఆ
కుట్టించడం, అమౌంట్ పెట్టడం,
అవును చాలా త్రీ త్రీ హండ్రెడె. నార్మల్ డ్రెసెస్ కి కూడా త్రీ త్రీ హన్ హండ్రెడ్ తీసుకుంటన్నారు బయట అయితె. వామ్మో ఇక్కడ అయితే, టూ హండ్రెడ్ అట్లా అంటే నార్మల్ అయితే టూ హండ్రెడ్. మా మమ్మీ కుడుతది టూ హండ్రెడ్ లో కుడుతుంది. అట్ల మ్మ్ మ్మ్ కొంచెం హెవి డ్రెస్సెస్, అవును. కొంచెం హెవీ డ్రెస్సెస్ అట్లా ఉంటే, త్రీ ఫిఫ్టీ అట్లా. హేవీ ఉంటె. మరీ, ఏమేం స్పెషల్ చేసిర్రు? ఆ రోజు ఈద్ లో
మర్నింగ్ టైం లో, బగారా రైస్, మటన్. శీరు కుర్మా.
మ్
ఆ ఈవనింగ్ టైమ్ లో బిర్యానీ. బిర్యానీ చేసాం. అందరికి పంచి పెట్టాం అన్నమాట. మా మా సార్ వాళ్ళ కోలీగ్స్. మ్మ్. వాళ్ళకి, వీళ్ళకి పంపించం బిర్యానీ. ల్లి మార్నింగ్ టైమ్ లో, మేమే ఇంట్లో వండుకొని,
అవునా!
మ్ మీరెలా జరుప్
ఎలా అంటే, మేము కుకింగ్ చేస్ నం ఏమంటే, బిర్యానీ. మార్నింగ్ అయితే, సేమ్ బగారా రైసె చికన్. తర్వాత అ సాయంత్రం, మెమో బిర్యానీ చేసుకున్నాం. తర్వాత నైబర్స్ కి పంపించినం. పక్క వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు హిందూస్. వాళ్ళకి పంపించినాం.
హ
మ్మ్ ఇంకా షర్హుమా ది పంపించినం ఆ హుం
మ్ బాయ్
ఇంకా చుట్టాల్ వచ్చిల్ల మరి? ఇన్
ఆ అవును. వచ్చారు చాలా మంది అంటే ఇక్కడ మా లోకల్లో ఉన్న వాళ్ళందరూ కలవడానికి వచ్చారన్నమాట.
అవునా! మాగ మా దగ్గర కూడ వచ్చారు చుట్టాలు.
హ్మ్ ఏ అదోకటే రోజె కదా! మీట్ అవ్వడం, వెళ్ళడం, రావడం.
ఆ మా దగ్గరయితే త్రీ డేస్ జరిగింది అట్లనే. టూ డేస్ తో కన్పసరి. టుడేస్ అయితే, అటు పోవుడు ఇటు పోవుడే.
అవుదు అవును. అలయనే ఉంటది. మాదగిరకూడా అలానే ఉంది మరి ఏంటి ఈరోజు ఏమి స్పెషల్ ఈరోజు
ఈ రోజు మటన్
ఏంటి సండే లేదు మరి ఈ రోజు బిర్యానీ
బిర్యానియా మేము మటన్ చేసుకున్నాం మ్
మా ముందు కాలేజ్ ఉందన్నమాట ఆ కాలేజ్ లో టీచర్స్ ఉన్నారు వాళ్ళకి పిల్ పిల్చి తినిపించాం అన్నమాట ఈదో ఈద్ తినిపించలేదు
అవునా
మ్
మ్ శర్కుమకమ కూడా చేసిల్ల
ఇగ మిఠా ఆ అది కస్టర్డ్ కస్టర్డ్ చేసాం కస్టర్డ్
కస్టర్డ్ చేషిలా అది కూడా బానే ఉంటుంది కదా ఇప్పుడు ఎండాకాలం లం ల అది మస్తు ఉంటది కూల్ కూల్ వేసుకొని తినాలే అది ఆ కూల్ కూల్గా తింటే మస్ ఉంటది అది మ్
మీరు చేస్తారా కస్టర్డ్
కస్టడ్ చేయలే మేము షిర్ఖమాని చేసినం ఎవరు వచ్చినా కూడా షిర్కుమానే అన్ మా వాళ్ళకి షుర్కుమానే చాలా ఇష్టం
అవునా
అంటే నార్మల్ రోజ్ డేస్ల వస్తే ఏదైనా తరైటీ చేసుకోవచ్చు ఈద్ లో వస్తే అవి చేస్తరు
మీ ఇంట్లో మరి వంట ఎవరు చేస్తారు
ఇద్దరం చేస్తాం మమ్మీ నేను
అంటే మీకు ఎక్కువ మీకు వచ్చా వంటలో కోస్టా
చాలా చాలా మ్ చాలా ఇష్టం వంట చేయడం మ్
అ
ఇంకా
చెప్పాలండి మీరే అవు నేనే ఆల్మోస్ట్ కుకింగ్ అంత రాదు
అవునా
అన్నిట్లో పర్ఫెక్ట్ అన్నమాట
ఆ
మీ
ఇంకా
చెప్పాలి
చెప్తా ఇ మీరే
ఉమ్ మ్
ఏ కలర్ తీసుకున్నారు మరీ డ్రెస్ లో
డ్రెస్సెస్ అయితే ఫైవ్ డ్రెస్సెస్ తీసుకున్నాను అదిగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లైట్ కలర్స్ తీసుకున్నాను ఇప్పుడు నడుస్తున్నాయా కదా లైట్
అవును చాలా నడుస్తుంది
మ్ అవే తీసుకున్నానన్నమాట ఏది నచ్చితే అది తీస్ కన్నాను అన్ని లైట్ కలర్స్ అయ్ సరే సరి
అవునా
ఉ మరి మీరేకలర్ తీసుకున్నారు
నేను మెరూన్ బ్రౌన్ కలర్
ఐతే ముస్లిమ్స్ అనేసరికి ఆ ముస్లిమ్స్ అనేసరికి ఎల్లో కలర్ ఆ గ్రీన్ కలర్ తీసుకుంటారని చాలా మట్టుకు ఖాలు కాబట్టి అంటారు
ఉమ్
కానీ ఇవాళ రేపు అవి నడుస్తాలేవ్
అవును
ఉమ్
మ్యూట్ కలర్ నస్తున్నాయి ఇప్పుడు లైట్ చాలా లైట్ కలర్స్ మ్యూట్ క ఉమ్
మీకు ఐస్ క్రీమ్ ఇష్టమా
ఫుల్
ఇష్టమా ఐస్‌క్రీమ్
బట్టర్ స్కాచ్
నా ననుకు
మ్యాంగో అది కూడా ఇష్టమే కానీ ఫస్ట్ అయితే బటర్ స్కాచ్
మా ఫస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మ్యాంగోనే
అదేనా
అదే ఇంక వేరే అంటూ ఫ్లవర్స్ లో అంటే కద వెనీలా స్ట్రాబెరీ ఇష్టం ఏ తర్వాత అది సెకండ్ ఆప్షన్ గా కూడా కదు థర్డ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ సెక మ్యాంగోరి ఊమ్ కనీ మా పిల్లలు తిననివ్వరు ఫస్ట్
తినరావాళ్ళు
తిననివ్వరు వాళ్ళు తెచ్చుకున్న మళ్ళీ నాన్నే అడుగుచ్చ
ఇవ్వరు కదా పిల్లలు
అసలు ఇవ్వరు
మమ్మీ
చాలగా తింటాను ఊమ్
ఆ చెప్పండి
ఇంకేంటి మన సంగతులో ఏంటి ఎలా జరుగుతుంది ఎవరైనా ఫ్రెండ్స్ మ్యారేజెస్ ఉన్నాయా మరి మ
ఫ్రెండ్స్ మ్యారేజా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ బిగ్ సిస్టర్ వాళ్ళ బిగ్ సిస్టర్ ఊమ్ ఇంట్లో పర్మిషన్ ఇస్తారా
హు మరి వెళ్ళడానికి ఇంట్లో పర్మిషన్
ఫ్రెండ్స్ పెళ్ళి అయితే పంపిస్తారు ఫ్రెండ్స్ సిస్టర్ పెళ్ళి అంటే చాలా దూరం అయితది కదా పంపియ్యరు ఆ ఉ ఇవాళనే పెళ్ళి గాని ఇగా అలసిపోయిన నేను కొంచెం పని చేసి ఫుల్లు ఉండే కదా రంజాన్ పను ఉ
మీరు ఫాస్ట్ంగ్స్ అన్ని ఉన్నారా ఉమ్ మోత్తం
మొత్తమే
అమ్మో మేం లేము నా పిల్లలు సతాయిస్తారు నేను ఉన్నాను పోస్టింగ్స్ ఆ ఇంకా కళ్ళు తిరిగి పడిపోవడమే ఇగ
ఆ పిల్లలు ఉండేవాల్
ఇంకా అందులో ముగ్గురు పిల్లలు కదు నావల్ల కాదిగా చూద్దాం వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత ఓహ్మ్ ముగ్గురు వెళ్తారు
ముగ్గురు వెళ్తారా
ఉమ్ ఫస్ట్ బాబు సెకండ్ క్లాస్ ఇప్పుడు థర్డ్ క్లాస్ ఫస్ట్ బాబ్
ఉమ్ హు
ఇద్దర్ బబులు సెకండ్ క్లాస్ ఇప్పుడు
అవునా అ క్విన్స్ హా
ఉమ్
ఎద చా
ఉమ్ వాళ్ళకి మా ట్విన్ ఎక్కువ సతాయిస్తూనే ఉంటారు
ఆహా
ఉమ్ వళ్ళకి అని అల్ అలరి ఉ
అవును ఇంకా మీకు కుకింగ్లో ఏమి ఇష్టం ఉమ్ సరే మరీ బాయ్